హలో వినిపిస్తుందా హూ హలో వినిపిస్తుందా ఏం చేస్తారు నువ్ చూస్తా ఉన్నావా ఆ వెబ్ సిరీస్
అవును
ఎందుకు రా అంత కోపము నాన్న వచ్చేసడా
హ్మ్
హ్మ్ ఎక్కడన్నావ్
పైకొచ్చినా
ఎండా పైన
నీకెందుకు మాట్లాడతాను కదా ముసుకొని మాట్లాడదు
నేను ఇప్పుడే చెయ్యను నేనయితే చెప్పలేదు కదా మరి ఎప్పుడు చేస్తావుని అడిగాను అంతే నార్మల్గా ఎప్పుడు బయలుతావ్ రేపా
అంతేలే
తెలీదు సరే
చేప్
అమ్మా వన్ కోసందాన్నా హ్మ్ ఒకవేళ పడితే నార్మల్గా లెవెన్త్ టీ బస్కు వస్తాను కదా నేను కానీ రేపు వస్తే టూ థర్టీ బస్ కొద్దాం అనుకుంటున్నా అవు సబీరా మెసేజ్ చేసినంది ఇంతకు ముందు అప్పుడు పిపిఆర్ అసైన్మెంట్ దేంట్లో చూసి రాసావు అని ఉంటే ఆ పీడిఎఫ్ షేర్ చేయడి నోట్స్ షేర్ చేసిన లింక్ ఓ పీడి ఎఫ్ లేదా నువ్వు రాసినోది అనిది లేదు అన్న నిన్న వైషుగుడు చేసునింది కాల్ వాళ్ళ అక్క ఫోన్ లో నుంచి అది కాసేపు మారినతు కట్ అయిపోయింది అది ఎందుకు కట్ అయిందో కూడా తెలియాదు మళ్ళీ వైషు ఫోన్కే చేస్తున్నా కాసేపు మాట్లాడుతా అన్నాము మళ్ళీ కట్ అయిపోంది అది కౌంట్ అవ్వాల సర్లే ఇంక రేపు మాట్లాడదమనింది ఏనా మాట్లాడు
ఏదో ఒకటి మాట్లడు
ఎం లే
ఎవరు కల్స్ మెసేజ్ చేయల
చేసింది ఇప్పటి వరకు ఆ పిల్ల తోనే వీడియో కాల్ మాట్లాడుతా ఉన్నా
నేను నార్మల్గా అడుగుతున్నాను
నేను నార్మల్ గానే చెప్తున్నా
నార్మల్గా చెప్పినట్లేదు తెలుస్తా ఉంది నార్మల్ గా చెప్పవా లేకపోతే ఇంక ఎలా చెప్పవా
కొంచమన్న బుద్ధు డక్కర్లా పిల్ల ఇంట్లో ఉంది ఎగ్జామ్స్ అయిపోయినాయి పండుగ టైం లో ఇంకా నాకు చేస్ అం ఆగుత
నేను ఎం అనలేదు ఇప్పుడు
చెప్పు
ఆఫ్టర్నూన్ కి వంటా
ంటి
ఉ